లో
ఉ వినిపిస్తుందా
నన్ను తీసుకున్నావా కుట్టడానికి అయిపోద్ది కదా మామలుగా మాములుగా మాముల్ గై యితే మాములుగా ఏం లేవా టాప్స్ ఏమి
ఇప్పుడు కొన్ని అయితే ఎలా ఉన్నాయంటే మొత్తం కుట్టించుకోవాలి మనమే ఇదేంటంటే ఒక సైడ్ ఆల్రెడీ కుట్టేసింది ఇంకొక సైడ్ కుట్టుకోవాల ఇప్పుడు మనకీ ఈ మనం వేసుకునే టాప్ ఉంది అనుకో దానికి సైడ్స్ ఒకడే కుట్టుకోవాలి అలా అనమాట
నీకు మీ ఇంటికడ మిషన్ లేదా
మా ఇంటికాళ లేదే బాబు లేకపోతే నేనే కుట్టేసుకునే కింద మీద పడి
మా ఇంటి కూడా ఉందోచ్చేయి కుట్టేసుకో
ఏ నా కొడుతం రావద్దు మరి
నువ్వే గా కిందా మీద ఏడిపోతాదన్నావ్
అంటే వత్తే ఉంటే ఏదో ఒకటి ముందర నేర్చుకుంటాం కదా
ఉహు
ఉ మా ఫ్రెండ్ ఒక్కతి ఉందే కా మా ఫ్రెండో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఫ్రీగానే కుట్టేది కాకపోతే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఎనిమిదో నెల
ఉహు
ఇప్పుడు యానకదాన్ని కొట్టమని అన్నాం అనుకో చెప్పాన్లే ఆల్రెడీ పొద్దున్న చెప్ చెప్పాను నావుతుంది అంటే దాన్ని కొట్టమని చెప్పలే ఎనిమిదో నెల కద లేపోతే నువ్వే కుట్టేదువన్నా అదే అంది అవునా వరుణ్ వెళ్లి నుంటి గాడ్ ఉండించుకున్నా తగ్గ మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అనమాట పాపం నేనాంటే చాలా ఇష్ ఉమ్
హ్మ్
అదనమాట అయ కొడతానంది తర్పున్ తర్వాత కొట్టన అంటుంది వొద్దు ఎవరనన్నుంటే చూడన్ చెప్పన్ చూత్తానంది ఓన్లీ టాప్స్ ఎక్క ఆల్రెడీ సగం సగం కుట్టేస్ని ఏహే మనం కుట్టించుకుంటున్నాం ఇంకొకటి అలా రెండు కుట్టేసినేయిని ఇంకొక మూడేమో కుట్టాల్సినయ్ ఓన్లీ టాప్సే కావట్టి హండ్రెడ్ కి ఎవరైనా కుడితే బాగున్ను కుట్టిచ్చేస్కుదు
మీ ఊర్లో ఎవర్ లేరా?
మ ఊర్లో కూడా అల్గాలె సాయంత్రం అడిగితె నే ఎళ్ళాక
ఉమ్
ఉమ్
మీ మాప్పల్ ఇంటికాడ ఉన్నవ్ ఇప్పుడూ
మొన్నా ఫ్రైడే నైట్ మా అక్కంది నాకు సెకండ్ సాటర్డే నువ్ ఒచ్చే యి బైటికెళ్దాం అందే సరే కదా అని ఎంతో ఆశగా ఫ్రైడే నైట్ ఎళ్ళిపోయన్ ఇట్ నుంచి ఇటు ఆఫీస్ నుంచి ఇట్ ఎళ్ళిపోయా ఎళ్ళిపోతే నీ ఆట్ తర్వాత రోజు ఏం చేసింది ఇంట్లోనే కూర్చుంది. నైన్ తర్వాత ఆఫీస్ కొచ్చేసాన్ నేను
హ్ హ్
సాటర్డే ఆ ఉత్తినే నా టైమ్ స్పెండ్ చేద్దామన్ చెప్ పీ కూర్చోబెట్టేదాం అనుకుందే నిన్న అయి బాబోయ్ తిప్పిందే మా అక్క కా నీరసం ఒచ్చేసింది ఫుల్లు గాను ఎక్కడా? పొద్దున్న మొదలెట్టాం పొద్దున్నా లేగిసి, టిఫిన్ చేసి, రెడీ అయ్యి తలంటుకొని ఏ తలంటుకున్న తర్వాతా మధ్యాహ్నం భోజనానిక్ ఎక్కడికో ఎళ్ళాలంట గాన్ గిఫ్ట్ ఎడతానికి షాప్ కెళ్లానా ఆ షాప్లో సెలెక్షన్కే గంట్టేటేసిం
ఏం కొన్నరు?
ఎవరో ఇరవై ఒకటో రోజంట వెండి అయ్యో పట్టీల్ తీస్కుంద్ కడియల్లా ఉంటయ్ అయ్యి ఆ చంటి పిల్లల్కి అయి తీస్కొని వెండియే
ఎంత ఎంత పడ్తయి ఎంత పడింది చిన్న గుడ్డయే గదా
కడియాలే కడియాల్ ఎంత పండినయి అంటే మూడు వేల ఐదు వందలో ఎంతో పడినయి.
మ్ హ్
ఉమ్ పర్లే బానే ఉన్నయ్ పట్టీల్ ఉన్నయే పదివేల్ చెప్పాడు వెండి చాలా బాగున్నయి పాపకి ఎంత క్యూట్ గున్నో చాలా చాలా నచ్చేసినయి నాక్ మా యక్క కూడా అయి బా నచ్చినయి కన్ పదివేలంటే కష్టం కదరా అందుకనే ఇంకా ఆళ్ళ ఆఫీస్ స్టాఫ్ ఎవరో అంట. ఉమ్ ఇంకా అందుకన్ చెప్పి అయి తీస్కొన్ ఎళ్ళి మధ్యాహ్న భోజానికి ఎళ్లోచ్చేసిందా ఈ లోపల నేన్ తినే పడుకున్నానా వచ్చాక్ మళ్ళీ పరిగెడుతున్న మళ్ళీ షాపింగ్కెళ్ళి అట్లే కెళ్ళి ఇట్ల కెళ్లి తిరిగి
ఎక్కడ తొనుక్ తొణుకు తొణుకులోనేనా అయి మెటీరియల్స్ అయి తీసుకున్నాను.
ఎక్కడా తొనుక
మ్ హ్
అయన్ని తిరిగి తిరిగి ఏడింటికి ఎళ్ళేటప్పకీ మా బాప ప్రైవేట్ అయింది మా ఇద్దర్కీ మ్ హ్ ఇంకా అలా అయింది నిన్న మీరేం చేసారు?
నిన్న మా చెల్లీ దాన్ రేలుని ములక్కాడ కూరండింది.
బ హ్మ్
బాగానే చేత
శనివారం శనివారం తెచ్చారు శనివారం అయితే నాకు నేను తినను కదా అందుకని చెప్పు ఉంచామని ఆదివారం వండుకున్నాం అనమాట అదివారం వండింది అదే ఉండింది ఉండి నిన్న నిన్న సాయంత్రానికి వెళ్ళింది అనమాట
హ్మ్
నేను చేతున్నాను మరి అమ్మమ్మకి కొంచెం నీరసంగా ఉంటుంది కదాని ఏం చేస్తాం ఇంటికాడ ఉన్నాం కదా అది కూడా చేయ్యకపోతే చాలా బోర్
అవును కాలవ బలే వదిలేసాడే శుభ్రంగా వెళ్ళిపోతున్నాయి నీళ్లు
ఏదండి పక్కన కాళ కూడా ఉందా
ఇక్కడ ఉందా ఆఫీస్ పక్కనే కాలవ అది చూస్తున్నాను భలే ఆ భలే వెళ్తుంది ఫాస్ట్ గా
ఎవరైనా ఉ ఉన్నారా
ఉన్నారు సార్ వచ్చారు పొద్దు ఆ సార్ వచ్చారు మార్నింగ్ కు నువ్వు కాల్ చేసినప్పుడు అందుకే ఎత్తలా
హ్మ్
మధ్యాహ్నం నుంచి భోన్ చేయడానికి వెళ్ళారు ఇంక రారు నాకు తెలుసు మాక్సిమం నేను ఐదు ఆ టైం కి బయదరిపోతా
ఇంకెవరున్నారు
హ్మ్
సారుని ఇంకెవరు అంటున్నాను
ఇంకెవరా ఇంకొక ఆవిడ ఉంటంది ఆవిడే నేను ఉంటాం
ఆవిడేంటి వర్క్ చేయడానికేనా
తుడవడానికి
సరిపోయింది అవిడ జత నీకు
అడిగాను ఇన్దాక పెద్ద స పెద్ద సారు లేరు పైజాగ్ వెళ్లారు మళ్ళీ నిన్న ఇతను ఇంకొక సారు అనమాట అయితే ఈ సారికి చెప్పాను ఇలాగ ఇంట్లో కొద్దిగా ప్రెషర్ ఎక్కుగాంది సార్ సాలరీ గురించి ఒకసారి సార్ మాట్లాడండి సార్ అన్నాను నేను ఇంకా నీకు ఇచ్చేశారు అనుకుంటున్నాను అమ్మ అంటున్నాడు మీకు తెలియకుండా నాకెక్కడ ఇస్తారు సార్ అన్నాను నేను
హ్మ్
సార్ అడగాను సార్ అంటే నేను మాట్లాడతానులే సార్ తోటి అన్నారు
హ్మ్
అలా అయింది
అయి బాబ్ ఎక్కడేమో కరెంట్ తీగి ఉంది ఒకటా దీనికి ఎంత ధైర్యం ఉంటు దాని మీద నుంచుతాది కరెంట్ తీగ మీద పిచ్చుకునించి ఉందా
అది అలాగే ఉంంచిు ఉంటుంది
బయలేద
చెప్పు నువ్ భయి
ఏ నేను సుష అన్నా వెళ్తలేదు అది అటు ఇటు చూస్తుంది అది నా వంక చిన్నపి
పక్కివెళ్ళు నేను పక్కకిళ్లా ఆడుకోంటుంది.
ఉమ్ అలాగ ఉంటది పట్టించుకోకూడదు మనం,
పట్టిచ్చుకుమారి.
ఏయి అది నా వాంగ. ఇప్పుడు చూడట్లేదు రా మొఖం తిప్పేసుకుంది.
నచ్చలేదేమ నువ్వు.
ఏమో అదే అయ ఉంటుంది చీ బాబా ఏంటో ఇలా ఉంది ఉ ఇంకేంటి సర్టిఫికెట్లు ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికెట్ మళ్ళీ అలాగేమన్నా దొరికేలాగాంటే చూడె.
ఏయా వెళ్ళావు కదా నేర్చుకుంటున్నాను అది ఇదిఅన్నావ్
నాకు కాదు నాకు కాదు ఇంకొకరికి,
ఇంకొకలి కంటే, అలాగా ఆ
ఎట కావాలి మేము నేపం అని ఆ,
జాబ్ కి వేలు పొతుమనా,
దొరుక్ జాబ్ వెళ్ళటం గురించి కాదు ఎహే. మామూలుగా సర్టిఫికేట్ కావాలి అంటున్నాను. ఉమ్ దొరుగుతుదా.
ఏం లేకుండా సర్టిఫికెట్ ఎందుక అంటున్నాను. దేనికి సర్టిఫికెట్,
కా కావాలంట దేనికన్నా ఉపయోగపడుతుంది కదా ఫ్యూచర్ లో అందుకని,
తోప్ ఆ అక్క వేరే జాబ్కి వెళ్ళిపోయింది ఆ అక్క జాబ్కి వెళ్ళిపోయింది అప్పుడు చ, చూడమన్నాను వైష్ వైష్ణవికిన్నా ఉందేమో చూడమన్నా లేవు అందిే.
అవునా చూడు ఇంక ఎవరన్న ఇచ్చేలా ఉండాలగా చూడ ఒకటి,
ఏమో అ అకా పైర్ అక్కడ చెప్పేది అందుకని ఇచ్చింది. అలా ఎవరుెవ్వరమ్మా సర్టిఫికెట్ కొనుక్కోవాలి విడిగా,
ఉమ్ అంతేలే పోనాాల మరి కష్టంకాదా.
హ కొంచమ్ జాబ్కాతే యుజాఅవుతు. తిది జాబ్ కాకుండి మరి ప్రాక్టీస్ అవ్వట్లేదా,
అవుతున్నారయి వాళ్ళ డాడీ అన్నారంండి మమ్మీ, హైదరాబాద్ వెళ్లి జాబ్ చేసుకోమని,
ఉమ్ మరి అక్కడికి ఎఎస్ అఫ్ సర్టిఫికెట్ ఆ సర్టిఫికేట్ కావాలా,
హ వలి,
ఎంఎస్ ఆఫీస్ ఉంటే సరి
దేనికన్నా పనికొస్తు కదా వెళ్తున్నారేమోంట, ఇంకా వెళ్తర్లేదు లే ఒక నెల టైం పడుతే వన్ మంత్ తర్వాత వెళ్తారు.
చీన్ ఇందనా,
ఊ ఉమ్
ఇంకేంటి సంగతులు
ఇంకేంటి మేము కూడా ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటున్నాం
ప
నేను కూడా ఏదో ఒకటి సేద్దామనుకుంటున్నాను ఏదో ఒకటి సేయలని
ఏమన్నా ఎక్కడ పంపిత్తారు సార్ మిమ్మల్ని పంపిత్తరు
పంపిత్తారే ఇంక పంపిచ్చకపోతే ఊరుకుం పంపించ్ మంకి
ఊ సరే సరే చూద్దాం నువ్వు వచ్చే బయటకొచ్చాక నాకు ఓసారి ఫోటో తీసి పెట్టా ఊ
సరే
కానీ మనకి ఎక్కడ సార్ నిట్లా అంటే జీతాలు బాలేదు మరి
ఊ
జీతాలు బోలేక అయినా ఎక్స్పీరియన్స్ అన్నా వత్తది కదా కనీస్ నీకు ఈ ఎంప్లాయి ఐ డి అయన్నా ఏవన్నా ఒచ్చినయా
ఎక్కడ ఎక్కడ
ఇక్కడ ఇప్పుడు చేసి ఇప్పుడు చేసీ కాడ
టే ఇంకా రా
ఐ డి పి ఎఫ్ అయి కట్టవుతాయి అంట కదా
ఆ కట్ అవుతాయి నాకు శ్రీరామ్ లో కట్ అవుతుందిగా అవునవును శ్రీరామ్ లో కట్టవు
ఊహు దాంట్లో దాంట్లో చేసేత ఇంకానా
ఊ ఆళ్ళు ఎవరో చేత్తన్
సరిపోయింది
ఏదో ఓటి వత్తుందిలే అని
ఎవరో ఆళ్ళు మూడు వేలు ఇత్తన్నారా
ఊమ్ ఇత్నా అయి పోస్ట్ ఆఫీస్ లో కట్టేత్నాను డాప్ క్రగుండాలి కదా మళ్ళీ పోస్ట్ ఆఫీస్ ఆ కడుతుంది ప్పుడు నాన్న ఉన్నప్పుడు కట్టేవారు మరి తర్వాత లేదు గానీ నేను కడతనాను ఇప్పు
ఊహూ
ఊ
పోస్ట్ ఆఫీస్ లో డాక్రానూ మరి
ఆళ్ళే మా అమ్మాల్లే కట్
హ్మ్ పోస్ట్ ఆఫీస్ లో ఎవర్కిన్ న్ ఎవరిక్ కడతున్నావ్